ఇప్పుడాస్తారా మీరు మువే
వ్యాసము ఇంకో రావాలి కదా ఆల్రెడీ సిక్స్ థర్టీ వరకు ఉండనున్నారు సిక్స్ ఫిఫ్టీ అయింది ఆ సిక్స్ చుట్టి అయిది ఇంకా ఆ రోజు పోయినట్టే పోతుది
అలా ఉ
తేను ఒక్కసరేనా మాట వినవు నువ్వు
ఆహా ఈ బైక్ ఎవది
ఏ బైకా
ఇదే నీది
నా బైక్ నాదేనప్పుడు నేనే కద తీసుకొస్తాను
ఇంత పెద్దది ఎప్పుడు కొనేసావ్ నువ్వు
పోనీ కూడా అయిపోయింది రెండు నెలల పైన
రిన్ నెలలే అయిందా
రెండు నెల్లె అయింది
ఇంత పెద్దది ఉందికో ఊ అంటే పొడి పోతావు కదా
ఎందుకు పడతావా
హ
ఎందుకు పడుతామ కూర్చోనికా పోయి చెప్పాల
హ
కూర్చొని పడతాము పడమ అనేసి చెప్పాల
నేను అది కాదు పెద్దదిగా ఉంది అంటున్నాను
ఏం పెద్దదిగా ఉండి అందరు బుల్లెట్ నేను కూడా బుల్లెట్ తీదం అనుకున్నా
అదే దీసంట బ అనిపినా
దానికోసం బుల్లెట్ ఇప్పుడంతా తీయకూడదని చెప్పేశారు
ఎందుకు
ఆ ఇల్లు కట్టకుండా బుల్లెట్ తీయద్దని చెప్పేశారు మా నాన్న
ఏయ ఇల్ ఇంకే ఏ మిల్లందే మీకు
నేను ఇల్లుపా ఇల్ కొట్టాలి అవునా మా అన్న విమరాజన్ కట్టునోడు కదా ఆ విధంగా నేనం ఒక డూప్లినిట్స్ కట్టిన తర్వాత బుల్లెట్ తీసుకో మున్నట తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాలి
ఆ పంపిస్తున్నారా
పంపిస్తున్నారు లేదు
లేదు బాడ్ లక్
షో లేదు అయిపోయింది
మ్ కట్ చే
ఆన్లైన్ రెండు